హలో
చెప్పండి నమస్ ఏం లేదండి ఇప్పుడే మాకు కొంచెం బ్రేక్ దొరికింది కోల్స్ మాట్లాడుతున్నా యాప్ లో
అవునా ఏం చేస్తున్నారు అంటే ఏం
అవున నేను ఉ పిల్లలకి ఫీడింగ్ ఇస్తాండి మ్మ్ హ్
అంటే ఏం తింటరండి పాలు తావుతారా లేకపోతే ఫుడ్డా ఎన్ని ఇయర్స్ ఆ పాల్ తావుతరా, ఫీడింగ్ ఇస్తన్నా అం
అదే ఫీడింగ్ ఇస్తా అంటే చిన్న పిల్లలకి ఇట్లా పాలు ఇట్లా డబ్బలో పోసి వాళ్ళకి దావిపిస్తూ ఉంటా.
అంటే మీదేవన్న బిజినెస్ అమ్ముతరా మీ పిల్లలు సొంత
లేదండి సొంత పిల్లలు కాదండి నాకు నా కింకానే పెళ్ళి కాలేదు నేను ఇంకా యూతే చదువుకున్నా అయిపోయింది లే నా ప్చ్ ఓ మై గాడ్ అట్లా కాదండి వాళ్ళకి నేను డబ్బా పాలు, పెడుతున్నానండి ఐ మీన్ రో పిల్లలు ఉంటారు కదా చిన్న పిల్లలు వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ బిజీగా ఉంటారు కదా, ఒక దగ్గర వదిలేసి పోతు త్తరన్నట మార్నింగ్ నైన్ కు వదిలేసి ఈవినింగ్ సెవెన్ థర్టీ టికట్లా తీసుకెళ్తారు మళ్ళీ ఇంటికి ఆ టై లోపు చూసుకుంటా అన్నమాట నాకు చిన్న పిల్లలంటే బాగా ఇష్టము సో
అవునా అంటే శాలరీ ఏమన్నా ఇ
ఆ ఇస్తారండి ఖచ్చితంగా
అవునా
ఫస్ట్ ఒక ఇయర్ నేను తీసుకోలేదు శాలరీ కాకపోతే నాకు వేరే జాబ్ వొ చ్చింది నేను అక్కడికి వెళ్తా అంటే వాళ్ళు నువ్వే మంచిగా ఫీడ్ చేస్ సున్నావ్ పిల్లలకి మంచిగా హెల్ తీ ఉంటున్నారు ఉండే ఉండ డి అనింటే హు ఓకే అండి ఓకే ఏ పట్టిస్తున్న పాల్ పట్ స్తున్నా ఓకే అండి ఓకే అనను ఇంకోసారి అ అంటే ఏం లేదండి నేను ను వేరే జాబ్ వచ్చింది నిను వెళ్తా అంటే
వేరే జాబ్ అంటే ఆన్ అంటే సాఫ్ట్ వేర్ ఆ అంటే ఆల్రెడీ పిల్లల్ని చూస్ కుంటారు ఇగ కనుడేమన్న ఉన్నదా అని
ఏ లేదండి నాకు ఇంకా పెళ్ళి కాలేదు
హో ఓకే ఓకే కే
హు
ఏం చదువుకున్నారండి నేను హాస్టల్నే ఉంటానండి కొంచెం బిజీ షెడ్యూల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి నేను ఒక ప్రో ప్రోగ్రామ్స్ ఈవెంట్స్ ఉంటాయి కదా వాటికి మేనేజర్ లెక్క చేస్ టే ఇక్కడ
ఆ టెన్త్లు ఎస్తారా అండి అ
టెన్త్ కాదండి ప్రోగ్రామ్ మేనేజర్ అంటే అక్కడకి వచ్చే గెస్ట్లని ఆ చీఫ్ గెస్ట్ ఉంటారు కదా, వాళ్ళని చూసుకుంటూ, వాళ్ళకి ఫుడ్ పెట్టడు ప్రోగ్రాంకి వచ్చేట వాళ్ళకి ఫుడ్డు ఆ ఇట్లాంటిదే అండి ఇగ ఆల్్రౌండ్
దండి అవునా మ్ హు తిన్నారా మరి
తిన్నరా
ఆ తిన్నానండి ఇప్పుడే
అవునా ఇంకా మాకు క మా దగ్గర కాలేజీ లో రెండున్నయి ఈవెంట్స్ రేపెల్లుుండి మీరేమన్నా ఖాళీగా ఉన్నారా అండి
లేదండి చిన్నపిల్లలకి పాల్ బట్టియాలి
అవునా
అంటే ఈవెంట్ ఎప్పుడు నైట్ అయితే నాకు వీలు అవుతదండి
ఆ నైటే అండి నైట్ నైటే ఇంకా కొంచెం కాన్సర్ట్ లెక్క, ఆ రండి కాన్సర్ట్ లెక్క మీకు మేం మిమ్మల్ని మేము ప్రత్యకంగా పిలుస్తున్నాం కాబట్టి మీకు ఏ సంస్ చాలంటేవి పెడాం
ఓకే అండి అే థ్యాంక్ యూ సో మచ్
ఆ
ఆ అఫ్ కోర్స్ అదే ఆ
ఇంకేంటండి మరి మీరు పెళ్ళ ఎప్పుడు చేసుకుంటారు హలో హలో హలో హలో హలో హలో